హలో.
వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా అండి.
ఆహ్ వినపడుతోంది అండి.
అదే ఏం షాప్ అండి షాప్ అని అన్నారు.
షాపు నాకు ఫ్యాన్సీ అను టైలరింగ్ షాప్ ఉందండి.
అవునా మికు టైలరింగ్ వస్తుందా.
టైలరింగ్ వచ్చు నేను ఇప్పుడు ఆహ్ ఫ్యాన్సీ నడిపిస్తా బ్యూటీషియన్ కోర్సు కూడా ఉంది నాకు.
అవునేమీ ఆహ్ మీరేమేలాండి ఈ కాలానికి ఇప్పుడు అందరికి ఇంట్లో పని సరిపోతాంది. ఆహ్ ఉండాలలేండి ఏదో ఒకటి ఉండాలి కదా
ఉండాలి అందులో నేను సింగ్. సింగిల్ పేరెంట్నే అందుకనే వర్క్ నేర్చుకుంటున్నా.
అవునా అవునులేండి నేర్చుకోండి.
ఆ టైలరింగ్ వచ్చు నాకు ఎయిట్ ఇయర్స్ నుంచి చేస్తానేమన్నా టైలింగ్ మొత్తం వచ్చు
అవునా నేర్చుకున్నదా అప్పుడు అంటే ఏమైనా అమౌంట్ ఇచ్చి నేర్చుకున్నదా లేకుంటే ఎవరితన్నా మీ ఇంట్లో ఎక్కడ అవునా ఆ అంటే ఏమి కాదండి హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లా ఎం రావా
వస్తూనే ఉంటాయి వేడి మిషన్ అంటే
అదే నేను నేను వీళ్ళు నేను ట్రై చేద్దాం అంటే నేను కనీస నాకి పాప ఉంది కదా నాది నా పాపమన్న కుట్టుకోవచ్చు కదా నేర్చుకుందామా అనుకుంటున్నాను కొంతమంది ఏమో బాయ్
మ్మ్ హలో
హలో
ఆ చెప్పండి వినిపడలే
ఆ వంది అదే నేర్చుకుందాం అనుకుంటే కొంతమంది అదే బాడీ పెయిన్స్ వస్తాయి నడనొప్పులు వస్తాయి భుజ అన్ని వస్తాయి అంటుంటే ఊరికే ఉన్న చపిస్తా ఉన్నా నేను కూడా
ఇప్పుడు పని చేయ్యాలి అనుకుంటే ఏ పనిైనా ఏదైనా బాడీ పెయిన్స్ కంపల్సరీ ఉంటాయి ఒక్క పని ఒక పని మనకి ఇట్లా పనినికకే ఒసారి బాడీ ఎంత పెయిన్స్ వస్తనే ఉంటది
అవి అంతే అంతే అంతే లేండి
ఇప్పుడు ఒక ఆ అదొస్తది ఇదోస్తంది అని ఆగిపోతే ఏ వరకు రాదు మనకి వీలైన వరకు ఎదోటి చేయడమే
నెలకి
ఆ చెప్పండి చెప్పండి
మీకు ఆహా మీ సైడ్ నెలకి ఎంత తీసుకు కుంటారు నేర్చుకునేకి నేర్పించేకి
నేర్పచ్చేందుకి ఇప్పుడు పెరిగినయి అప్పుడు అంటే నేను నేర్చుకున్నప్పుడుే ఆరు వేలు
కరెంటు పోయింది బాబీ నెలక ఆహా నెలకు కాదు వచ్చిన అంటే వచ్చిందాక మొత్తం ఎంత ఎంతైనా బాటని నెలే ఆ
ఆరు వేలు తీసుకున్నదా
అప్పుడు నాకు ఆరు వేలు తీసుకు
అవునా ఇప్పుడు ఇక్కడ మాకైతే ఇక్కడ నెలకి మూడు వేలు అడుగుతున్నారు
ఆహ
అదే మూ మూడు వేలు మూడు వే అంటే మూడు నెలలు పడుతుందంట నేర్చుకునేకి అదే మూడు నెలు అంటే వా తొమ్మిది పది అనుకోది ఓవల పదివేల అయితుంది
ఉమ్మ్
ఉమ్మ్ అదే పిల్లలు ఇంతకు అదే పిల్లలు అలాంటికెళ్ళి నుంచి వానకి వెళ్తారు అప్పటి నుంచి త్రీ వరకు త్రీ థర్టీ వరకు అట్లా నేర్చుకుందామా ఆ టైమ్ లోను అనుకుంటున్నా ఎక్కడనా పోయ
అఓ
చూడాలండి చాలా మేలు అసలుకి ఇంట్లో ఇలో నా పాపకు కుట్టుకోవచ్చు నావన్న కుట్టుకోవచ్చు కదా అని ఆలోచిస్తున్న నేను కూడా.
చూడండి ఒకవేళ మీకు ఇంట్లో పని అయి కూడా. ఖాళీ ఉంటున్నారు నాకు టైం దొరుకుతుంది అనుకుంటే.
ఆహ్. నేను చాలా ఫ్రీ అండి నాకు నేను పిల్లలమే కదా వాళ్ళ నాన్న ఊరికెళ్తాడా రోజు ఇంకా. పిల్లలు స్కూల్ కేలతారు ఏముంది. పిల్లలెళ్తేనే ఒక వన్ అవర్ లో నా పనంతా అయిపోతుంది ఇంకా. అప్పటి నుంచి ఖాళీనే సాయంత్రం పిల్లలోచ్చే వరకు ఖాళీనే ఇంకా.
ఉహు. అదే నేన్ టైలరింగయితే. అదే నాకు తెల్సి చాలా మంచిది మీరు నేర్చుకొని ఇప్పుడు ఒక పాపుంది అంటున్నారు కాబట్టి మంచి మంచి మంచి. మోడల్స్ యూట్యూబ్ లో చూసైనా నేర్చుకోవచ్చు ఫ్రాక్స్ కుట్టుకుంటే ఇప్పుడెంత అనుకుంటున్నారు ఒక నిమిషం.
మా పాప చిన్న పాప లంగచోలి కుట్టుమంటేనే పదహైదు వందలు రెండు వేలు అడుగుతున్నారు.
ఉమ్ అందుకనే మన బట్టలు మనమైనా కుట్టుకోగలుగుతాం కాబట్టి నేర్చుకొన్. కోవడమే బెటరు.
అదే అదే లే నేర్చుకుంటలేండి అయితేను.
నేను నేర్చుకున్నాకనే నా అయితేంది మా అక్క వాళ్ళయి అమ్మాయి మా పిల్లలయి అక్క. వాళ్ళ పిల్లలయి అయన్నీ బయట కుట్టీయాలంటే ఎన్ని డబ్బులయ్యెయో.
అవునా అందరియి కుడ్తారా మీరు.
అందరియి నేనే కుట్టుకుంటా బయటొళ్ళయి కుడ్తా. నాకు బానే వస్తాయి ఆర్డర్స్ అంటే ఇంకిప్పుడు బ్యుటిషన్ నేర్చుకుంటున్నా కాబట్టి. కొంచెం మిషిన్ వర్కు తగ్గించ్చుకున్నా.
అవునా అండి ఇది మేల్ లేండి ఊర్కె.
ఉమ్ ఇంగ.
ఎక్కడికైనా అట్లా మ్యారేజెస్ కి అట్లా ఎళ్పోవచ్చు అంతే ఇగ మీరు.
షాప్ కొంచెం పెద్దగా చేసి బ్యూటీషన్ ఆహ్ మిషన్ మొత్ మొత్తం పెట్టి అసలైతే ఒక వర్కర్ ని పెట్.
ఆహ్ మేల్లేండి ఉకేను టైలరింగ్ కి వర్కర్ ఒకరు కాకపోతే ఇద్దని పెట్టుకోండి ఏమైతుంది గానీ. పెట్టుకొని కొంచెం బిజీ అయితుందిలేండి. జనం ఉండే కొద్ది తొందరగా ఇచ్చేస్తే మనము ఇచ్చేసి బాగిస్తారు కదా ఇచ్చేవోళ్ళు గని.
అవును.
ఆహ్ ఏముందిలేండి ఇంకొగ్వొయ్ ఇప్పుడు టైలరింగ్ అంటే చాలా అంటే ఇప్పుడు బట్టలు రోజు కొనే అందరు ఎవరు చూసినా రోజుగోంటున్నారు బట్టలిపుడు కట్నిన చీర కట్టక్. కోకుండా ఉన్నారు కాబట్టి నీకింకా ఏముంది లేండి కుట్టు తీసి అట్లా చేయండి ఏదో ప్లాన్ చేయండి.
ఉమ్ అదే ఒక ప్లాన్ మీదున్నా ఇప్పుడెట్లయినా ఉమ్ ఫంక్షన్సో. బాగా అయితున్నాయి బాగా రేట్ ఇప్పుడు ఇటు బ్యూటీషియన్ కి మంచిగుంది.
అవును అవునండి మీరు బాగా మంచి ప్లాన్ మీద్ తెలివి బాగ్ చేసినారు. చేసుకొండి ఏదొటి కష్టపడుకోండి అట్లా అంతెగాని బ్యూటిషను మేనె అబ్బె ఇది గాని మేనే ఒకదండి ఇది వర్క్ మిషన్ ఒట్ తెచ్చుకోల్సింట్రి.
ఆహ్ అయితే మాది పల్లెటూరండి అక్కడ నడవదది ఆల్రెడి ఒకళు తెచ్చారు. ఆహ్ వాళ్ తెచ్చారు గాని అంత రన్ అవ్వట్లేదు. ఇగ బయట ఆర్డర్స్ తీసుకుంటున్నారు తక్కువ తక్కువ వేసుకుంటున్నారు మరి ఏం చేస్తారు.
అదే అదే లేండి ఊ పల్లెల్లంటే జరిగవాయే ఏదనా టౌన్ అయితే
ఉమ్మ్
అంతేలేండ్ ఆ అంతేలేండి ఏదొ ఇవే మేల్ లేండి మీక్ కుర్కే
ఉ ఇదిప్ ఇదిప్
బ్యూటీషియన్ మీ పక్కన్ వల్లయి ఎవరైనా పల్లెల్లో అయినా గానీ పిలుస్తారు గని ఇంటి దగ్గరకోస్తారు చేపిచ్చుకునే వాళ్ళు ప్ పెళ్ళళ్లకికైతే ఇంటి కాడికి రమ్మంటారు
అవునవును
అంతేలేండి అట్లే చేయండి మీరేం చదువుకున్నారండి
నేను ఇంటర్ కంప్లీట్
అవ్ చూడండి ఇంటర్ కంప్లీట్ చేసి ఎంత బాగున్నారో మీరు
ఆ ఇక ఇంటర్లోనే మ్యారేజ్ అయింది నాకు
అవునా ఏదో లేం మీకు హోప్ ఉంది నా నేను డిగ్రీ అయిపోయి డిగ్రీ అయిపోతే నాకు మ్యారేజ్ అయింది ఆ డిగ్రీ అయిపోయింది నాది
ఉమ్మ్ మీ ట్రావెలింగ్ అవి ఇంట్రెస్ట్ ఏనా అండి మీకు అంటే ఎక్కడికైనా
ఆ ఇష్టమే ఇంట్రెస్ట్
నాకు కూడా ఇప్పుడు ఎప్పుడుూ పిల్లల్ని తీసుకొనే పోత కాగాని ఫ్రెండ్స్ సర్కిల్లో వెళ్ళలి గుళ్ళు తిరిగి లేకపోతే ఏమైనా అకేషన్స్ ఉంటాయి అవి చూసుకొని ఈ బీచ్ వెళ్లి అట్లా తిరిగి రావాలని ఉంటది గాని
కానీ పిల్లలు కొంచెము పిల్లలు పెద్దలయితే అయితే మీరు ఒకరైనా పోవచ్చులేండి పిల్ల ఫ్రెండ్స్
అవును పిల్లలు చిన్న పిల్లలు అయిరు
అదే అదే ఆ చూసుకునేటవాళు కాదు మెయిన్ పిల్లలు ఇప్పుడు వదిలేసి మనం పోలేం అసలు చిన్న పల్లలు కాబట్టి మనమైన ఎట్లా పోతాం పిల్లని వదిలేసి ఇ కొంచెం పెద్ద పిల్లల అయితే ఇం వాలే మీరు పోండి మేం రామ్ పొడి అంటారు వాళ్ళే ఆ ఒక ఫిఫ్ సిక్స్ టూ సెవెంత వస్తే ఇప్పుడు పిల్లు సిక్స్త్ సెవెంత్ కే మెచ్యూర్ అయిపోతున్నారు ఆ అన్ని విషయాల్లోనూ అంతేలేడీ ఇంకా ఇది ఒక రె ఒక మూడు నాలుగు ఏండ్లు ఓపిక పట్టండి మళ్ళీ తిరగండి అంతే కదా
అంతే మా దగ్గర అంతే నిన్న ఒక అమ్మాయి లెవెన్ ఇయర్స్కే మెచ్యూర్ అయింది నిన్న
ఆహా ఆహా మెచ్చూడు అంటే ఇది ఆలోచన పిల్లలకి
వాళ్ళకి మెచ్యూరిటీ రావాలంటే ఇప్పుడు ఏడోస్తది లేడి ఇప్పుడు పిల్లలకి అదే ఆడ వస్తుది కదా ఇప్పుడు పిల్లలకి ఇంకద్దిగా అప్డేట్ లోగానే ఉన్నారు
అదే అదే అదే ఇప్పు పిల్లలు అదే మన సిక్స్త్ సెవెంత్ కే పిల్లలకి అన్ని సిక్స్త్ సెవె క అప్పుడే పిల్లలు అన్ని అర్థమైపోతున్నాయి వాళ్లకి ఆ మా కింద ఇక్కడ ఉన్నారు పిల్లలు అపార్ట్మెంట్ లోను సిక్స్త్ క్లాస్ పిల్ల సిక్స్త్ క ఇంకా మే ఎక్కడికి రాాలి అమ్మ ఫంక్షన్కి వెళ్ళాలంటేము రామ ఇంట్లో కూచని చదువుకుంటారు పోనే ఎక్కడికి ఇల్లు ఇచ బయటికీ ఫిఫ్త్ క్లాస్ అమ్మయిలే రామ్ మే రామ్ మేమ్ రామ్ మీరు పోయరా అంటారు ఫంక్షన్స్ ఏదైనా కాంట వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అడ్డండే కాల్సింది ఆ పిల్లలు ఎక్కడికేనా బోరు అంటే పిల్లలు అట్లా సిక్స్త్ క్లాస్ కు వచ్చిన్ తర్వత అట్లా అయిపోతున్నారు పిల్లలు ఏమోమరి ఆ ఏమున్నాయి ఫిఫ్త్ క్లాస్ వరకే పిల్లలు మేము వస్తాం మేము వస్తాం అని అంతలక్ అనేది
ఉం
ఆ
ఇగ పిల్లలంటే ఎంత వాళ్ళ సలహా వాళ్ళ ఐడియాలు వాళ్ళ వాళ్ళ ఏమంటారు వాల్ వాళ్ళ ఇష్టాలు వాళ్ళకచ్చేష్నై ఆ
మన జన్రేషన్ లాస్ట్ అంతే
ఆ అంతే ఇప్పుడు పిల్లలు వాళ్ళు డిసైడ్ చేస్
అదే అదే ఇప్పుడు చిన్న పిల్లల్కి అప్పుడ అన్నీ అయ్యే వచ్చేస్తున్నాయ్ మనద చెప్తున్నా మనమే లాస్టింగ అయిపోయాంది మన జన్రేషన్ తోనే అయిపోయయి క కాలం
అసలు పెళ్ళప్పుడికే ఏం తెలిసే కాదు
అవు పెళ్ళప్పడీకేంది పెళ్ళయ్యి పిల్లలు పుట్టి నుంచి అప్పుడు కొంచెం కొంచెం దెల్ చిన్నయ్ మనకి ఉం
ఇప్పుడు పిల్లలేమో అన్ని ఫాస్టే
అవునవును ఉండినిఉండిని లేండి కాలం బట్టి పిల్లలు మారాల గదా ఇగ
ఆ
అదే ఆ పొద్దున్ తిన్నాను ఇప్పుడు చేస్తన్నానండి నూనొంకాయ్ చేద్దామని
ఏం కర్రీ చేశారు
అదే నూనంకాయ్
అహా మునక్కాయ
ఉ కాదు గుత్తొంక్కై
గుత్తొంక్కహ్య
నూనొంకాయ్ వంకాయతో చేస్తారే అ లోపల పెట్టి మీకల్ల ఏమంటారో
గుత్తోంకాయ్ తెల్సు
గుత్తొంక్కయ్యే దాన్ని మేము నూనొంకాయి అంటంలెండి
ఉహు
ఉ గుత్తొంక్కై కర్రి చేద్దా చేస్తున్నానండి
ఉహు బావుంటది
ఆ మా పిల్లలు తింటారు బా నేను అందుకే చేస్తన్న
ఉహ
వడియాల ఏమన్నా ఎంచిస్తే దాంట్లోకి తినేస్తారు
ఆహ అదేలే